హుహ్ చెప్పు పిల్లల్ రాలేదా
పిల్లలు ఎవరు రాలేదు సన్నగడికి హాలిడేస్ ఇచ్చసారంట
ఆ
ఆడోచేతనన్నాడంట. మరి ఎప్పుడొతడో తెలీదు
ఆ
నెల రోజులు సెలవులు అంట ఏకేమ్మ సెకడ్ స హ బ వౌ ఫ్రీగా ఇచ్చ
హ ఇకా
స్కూటీ నించ వచ్చింది
అద్వాల ఏమైందీ
కొ మరి సారా ఎవరు ఉన్నారు
ఆ
పన్నారనుకుట ఎవరో ఫీ ఇచ్చారో మరి తెలీదు మనకు పూర్తిగా సార్రేవరో పంపారంట స్కూటి
హ సరతకా
కాదు వదునకి
హ
ఇలానే అల్
అయ్యన్ని మాలాకత అయ్యన్ని అలే
ఆ సర్లే ఇంకా ఐదు రకు
చెప్తి అంట
ఆ
సర్లే
సార్